హలో హలో హాయ్ అండి బాగున్నరా ఆ వినిపిస్తుందండి బాగున్నారా
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బా తిన్నారాండి
ఆ తిన్నామండి ఇంతకుముందే మీరు
ఆ తినేసనండి ఏంటండి స్పెషల్
ఏం లేదు మా ఇంట్లో మట్టన్ ఉంది
ఉమ్ బావున్నండి
మాది ఇవాళా చికెన్ అండి మీరే కుక్ చేసారా మటన్ అన్నారు గదా మీరే కుక్ చేసరా అని అడుగుతున్న
నేనే కుక్ చేస్తాను
హ్మ్
మీరు కుకింగ్ బాగ చేస్తార మరి
ఎహె అంత అంత మాత్రాన ఉమ్ వింతగా ఆరసి పోనీ
ఆవునా అ అంటే మీ ఇంట్లో క్యాజ్వల్గా మీ మీ మీర్ జేస్తర అ మీ హస్బెండ్ చేస్తారా
మా మమ్మీ చేస్తారండి
అవునా
బెట్రె
ఇంకా ఏంటండి విశేషాలు ఇవాళ మీ డే ఎట్ల గడిచింది
అద్ధంగాలే
ఇవాళ మీ డే ఎట్ల గడిచిందండి
మ మా డే ల అంటే మార్నింగ్ ఈ రోజు నిన్న ఫెస్టివల్ట్ కాద్ ఈ రోజు మా పాప స్కూల్కికి ఎళ్ళామంటే ఎళ్ళలేదు ఇంకా రేపు గుడా ఫేస్ టివెలే గదా ఇగ మొత్తం ఇగ లాంగ్ వీకెండ్ వచ్చింది మా పాపకు
అవునవును స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీస్లకు గుడా లాంగ్ వీకెండ్ అయిపై
చాలా లాంగ్ వీకెండ్ వచ్చి అందరినికిందా
హ్మ్
లాంగ్ వీకెండ్ వచ్చే వరకి ఇగ అందరికి పండగ అయిపోయింది
అవును
చాలా మంది ఎట్లాగో త్రీ డేస్ హాలిడేస్ కదా ఇక వన్ డే ఈ డే కూడా హఫీస్ వాళ్లేమో లీవ్స్ పెట్టుకుంటారు స్కూల్ పిల్లలేమో డుమ్మా కొట్టేస్తరు
నిజమే అండి ఆ
ఇక వన్ మ ఆల్మోస్ట్ వన్ మంత్ అయితే ఇంకా సమ్మర్ హాలిడేసే ఇగ పిల్లలకి
ఆ ఇంగా ఇంట్లో పాపం పేరెంట్స్ కి బాగా ఇదైతది కావచ్చు
ఆ అంటే చాలా వరకు సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలు వేరే దగ్గరికి వెళ్ళని ఇకే చూస్తారు గదా ఇంట్లో బోరు కొట్టి అమ్మమ వాళ్ళ ఇంటికో నాన్నమ్మ వాళ్ళ ఇంటికో ఇంకా ఇలా రిలేషన్స్ వాళ్ళ ఇంటికో అట్లా వెళ్ బావుంటారు కదా అట్లా పెడితే ఫా వెళ్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటాది. పర్లేదు ఇంకా అయో ఇంట్లోనే ఉంటే మాత్రం ఇగ పేరెంట్స్ కు చుక్కలే.
ఆహ్ నేనుచిన్నాయినికదా
పిల్లలన్నా అల్లరి జేస్తాది ఎ టూ మంత్స్ ఆల్మోస్ట్ వాళ్ళని ఒక టూ మంత్స్ బ భరించాలి ఇగా మళ్ళీ
అవును టూ మంత్స్ టూ మంత్స్ భరించాలి టూ మంత్స్ నిక్ కూడా ఒక మంచి టైం పాస్ అవుతుంది ఏంటన్న ఆట్రిప్ చేసినా కానీ లేకపోతే ఇంకేమన్ ఆ ఏనా బయిటికి ఏళ్లిన కానీ
చాలా వరకు బెటర్ ఉంటుంది ఈ టైమ్ లో చాలామంది స్కూల్లొ స్కూల్ ఉన్న ఇ చాలా ఇగ
ఆ ఏది టైమ్ లో బీచెస్ కి వాటి ఇవీట్కి రష్ ఎక్కువ ఐపోతది.
అవును ఇఅమ్మలూ అయ్యా ఎటన్న వెళ్ళాలన్నా కూడా అన్ని జర్నీ చేయాలన్నా ప్రీ బుకింగ్ చేసుకొని పెట్టుకోవాలి.
హాను
చలా రష్ అయిపోతాయి ఇంకా పిల్లలు, పెద్దవాళ్ళు ఇగా పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళకు సమ్మార్ అని చెప్పేసి చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొంతమంది ఇంకా లీవ్స్ ఇవే హాలిడే పెట్టేసుకుంటారు.
ఆ ఇంకా చ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇప్పుడు ఎత్తేసారు కదా అండి. అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేస్తున్నారు. ఆ ఏమో మళ్ళీ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు గాని ఇంగాది డిపెండ్స్ చెప్పలేమ్ వస్తే రావచ్చు లేకపోతే లేదు.
అంటే కొన్ని కొన్ని ఆఫీసర్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది ఇంకా కొన్ని ఆఫీసెస్ మాత్రం మీ క్లో టూ టైమ్స్ అట్లా వెళ్లి లాగిన్ అవ్వాలి అవడం అట్లా
ఆ హైబ్రిడ్ ఉన్నాయి కానీ చాలా ఐటీ కంపెనీస్ కూడా ఎత్తేస్తున్నాయండి.
అ
ఏమో పర్లేదు బ
ఉమ్ అప్పుడు లాక్డౌన్ అప్పుడయితే ఇంకా మొత్తం అందరు ఇంట్లోనే.
చాలా ఐటీ కంపెనీ
లాక్ డౌన్ టైమ్ లో మీరు ఎలా స్పెండ్ చేసారు అసలు? ఇంట్లోనేనా మీరు అప్పుడు?
లాక్డౌనా నేను ఇంట్లోనే అండి న చాలా అంటే మా మాకు మా డాడీ తో టైం ఎక్కువ దొరుకు కేది కాదనమాట ఆయన చాలా బిజీగా ఉంటుండే. ఇంక లాక్ డౌన్ టైమ్ లో ఎట్ వెళ్లే ఛాన్స్ లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటుండే కాబట్టి మంచిగా మా డాడీ తోటి గేమ్స్ ఆడడం మమ్మీ డాడీ నేను, మా చెల్లి నలుగురంగలిసి లేపోతే మన మూవీస్ చూడంము. ఆ ఏ లేకపోతే ఏమన్నా కలిసి కుక్ చేసుకోవడం అట్లా చాలా టైమ్స్ స్పెండ్ చేసుండే
మ్యారేజ్ కాలేదా మీకు ఇంకా
ఆ లాక్డౌన్ టైమ్ లో కాలేదండి
బాగా బాగా స్పెండ్ చేసారు అనుకుంట ఇంకా
ఉమ్ చాలా అసలు మా పొద్దున్ లేష్నా కానీ ఛీ ఈవినింగ్ వరకు ఇంకా ఆ అందరం కలిసి ఏదో ఒకటి ఇంకా ఏం ఇంట్లో వర్క్స్ అన్ని అందరం కలిసి కలిసి కంప్లీట్ జెస్కున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా పక్కనింక కూర్చొని ఇంకా ఏం గేమ్ ఆడ్దామా ఆలోచించ్కుంటాం గేమ్స్ ఆడేది షటిల్ ఆడేది ఇట్ లోనే ఆ లేకపోతే లూడో క్యారమ్స్ చెస్ అని అట్లా చాలా గేమ్స్ ఆడుండే
ఎలా గాడ్చిందో తెలీదు అప్పుడ్ అయితే
ఆ
అసల్ అప్పుడ్ టైం ఎట్లా గాడ్చిందో తెల్యాద్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లాక్డౌన్
ఆ అవును చాలా అసలు ఎలా గడిచిందో ఎలా ఒచ్చిందో ఎంటో కూడ ఫిఫ్టీన్ డేస్ అన్నారు ఏదో అట్లా ఇంకా అందరికి ఒక షార్ట్ హాలిడే పీరియడ్ దొరికిందని అనుకున్నారులేగాని అది చాలా లాంగ్ అయిపోయి అమ్మో
లాంగ్ అంత లాంగ్ అన్పియ్లేద్ ట్వంటీ వన్ డేస్ కొ కొను ఆల్మోస్ట్ వన్ అండ్ హఫ్ ఇయర్ అయిపోయినై
చా అన్నారు గదా అండి
ప్రశ్నల్ అన్నారు ఫస్ట్
ఆ ఫాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అన్నారు ఆ ఫస్ట్ వన్ డేనే అన్నారు తర్వాత అది కొంచెం ఎక్స్టెండ్ అయ్యింది తర్వాత ఫిఫ్టీన్ డేస్ కట్ల అట్ల అట్ల వచ్చి చూసి ఇంకా అది ఎక్కడికో ఎల్లిపోయింది
అ చాలా బా అనిపించింది అప్పుడు అంటే కరోనాను ఒక భయం ఉండే అని కాకపోతే ప్చ్ చాలా వరకు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం ఇంట్లోనే ఉండడం
అ
గప్పుడు ఎత్తుపేరిగ్యం మొత్తం శానిటైజేషన్ అంటే ఏంటో అందరికి తెల్సిపోయింది
ఆ
అంట చేసినంటే ఇంటి గా గాద్ ఆల్మోస్ట్ అప్పటి వరకు ఎవరికి అంత డీప్ నాక్ దెలీదు కన్నా ఇంకా ఒకొక్కలకి ఏది కూడానేది అర్థమైపోయింది అన్నపూపు ఇప్పుడు
అ అన్ బె
ఇష్టంతగ్మారు కుడు గో ఏదైనా మార్పుందా కుండా అసలు అ అసలు డ్యూటీకి వెళ్ళేది కొంత మందికి డ్యూటీ ఉన్నాయి ఉన్నాయిగాని అసలు డ్యూటీకి వెళ్ళట్లేదు ఎళ్ళి ఆన్ని డేస్ అట్లా రావడము జస్ట్ వాళ్ళ కడప్ రావడం అట్లాంటివి ఇవన్నీ జేసేది ఏమన్నా అంటే గయా ఒక్కరికి కరోనా ఒచ్చింది అంటే వాళ్ళ ఏదైనా వర్క్ దగ్గర ఇంకా వాళ్ళ ఈగ వాళ్ళు మొత్తం లీవ్స్ పెట్టడం లే ఎక్కడుంటే ఉంటే హాలిడేస్ తీస్కోడం
చాలా ఒక బ్యాంక్స్ ఇంకా కొన్ని కొన్ని ఆర్గనైషేన్స్ తప్పించి మిగ్తా అన్ని గుడా అసలు చాలా మంచి మం మా బా లీవ్స్ ఇచ్చారు.
అవును అలా ఎంజాయ్ చేస్ అసలు భయం మేమైతే భయం కంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం అన్పిచింది అలా మం ఆసలు ఎంత భయపడేదంటే తెలియని వాళ్ళు అందరు ఫుల్ ఫుల్ల్ బయపడింది కరోనా అమ్మో అది ఇది అని గని ఆ టైమ్లో అసలు ఏంటి అయన్ని లేట్ చేస్
ఇంకా అల అయిపోయిందిక కోవిడ్ ఆ ఎందుకో ఆ కోవిడ్ అలా అయిపోయే అండి ఇంకా
మ్ అవును
సరే నండి బాయ్